హలో హాయ్ అండి?
హాయ్ అండి
బావున్నారా?
బావున్నామండి మీరు బావున్నారా?
హుమ్ బావున్నామండి ఏంచేస్తున్నారు?
ఏంలేదండి ఇప్పుడే బాబుని పడుకోబెట్టాను నేను నార్మల్ గానే ఉన్న
అవునా ఏమీలేదండీ ఇప్పుడే బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చి ఇప్పుడే తెచ్చుకున్నాను. మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చిండే. ఏ హుమ్ ఇప్పుడే తీసుకొచ్చుకున్నానండి
అవునా, అవును మీకు స్టిచ్చింగ్ వచ్చు కదండి?
ఆ వచ్చండి. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ నేర్పించినప్పుడు వెళ్ళాను మిషన్ ఫ్రీగా ఇచ్చారు స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్ ఏం లేదండి. నార్మల్ పాపకి ఫ్రాక్స్ అట్లా కుడతా.
ఓకే.
బ్లౌజెస్ దగ్గరకి ఎల్లళ్లేదు. నెక్ట్ బాబు స్ హు స్కూల్ కెల్తే ఇంగ ఇంట్రెస్ట్ వెట్టి నాయి నేనైన కుట్టుకోవాలి. ఇప్పుడు టూ టూ బ్లౌజెస్ కె థౌజండ్ రూపీస్ అయినాయండి.
అవునా వర్క్ బ్లౌజెస్స అండి నార్మల్ బ్లౌజెస్ ఆ
నార్మల్ బ్లౌజెసే. ఒకటేమో కట్ వర్క్.
ఓకే.
కట్ వర్క్లో డిజైన్ అంటే వేరేటిగ కొంచెం ఆ ఇంకోటేమో ఇంకోటి మా బార్డర్ తీసి భుజాన్నికేస్తున్నారు కదా ఇక్కడ.
ఆహా ఓకే.
అట్లా ప్రిన్సెస్ కట్ లో
ఓకే ఓకే. నేను కూడా మొన్న ప్రిన్సెస్ కట్ చేయిచ్చాను కద నీ ఏమంటారు బార్డర్ తీసి ఇట్లా బ్లౌజ్ కి ఏపీలెదండి. ఒకటి కట్ వర్క్ పెట్టిచ్చాను. ఒకటి అదే ప్రిన్సెస్ కట్ చేపిచ్చాను.
కట్ వర్క్ పెడితే ఎంత అండి మీ దగ్గర మరి కుడితే?
మా దగ్గర త్రీ ఫిఫ్టీ తీసుకుందండి.
ఉహు తక్క్వనే.
ఆ అంటే ఓన్లీ హ్యాండ్స్కే పెట్టిచ్ఛానండి. బ్యాక్ సైడ్ ఏమో ఇట్ల ఫ్రంట్ ఓ ఏమంటారు ప్రిన్సెస్ కట్ పెట్టించి, ఓన్లీ హ్యాండ్స్ కే.
మ్హు మొత్తం కాదా కట్వర్క్?
ఆహా మొత్తం కాదండి మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు?
మొత్తం పెడుతు మొత్తం పెట్టేస్తారు ఫోర్ హండ్రెడ్
ఆహా ఓకే.
మొత్తం కట్ వర్క్ పెట్టేస్తారు అంటే ఫ్రంట్ హుక్స్ పెట్టించారా బ్యాక్ హుక్సా మీరు?
బ్యాక్ హుక్స్ అండీ.
మ్హు అదే ఒకటి అట్లా కుట్టించినా, ఒకటి ఇట్లా అన్ని బ్యాక్ హుక్సే ఉన్నాయ్. అన్ని బోట్ నెక్స్, ప్రిన్సెస్ కట్లే. నా మ్యారేజ్ అయిన కాంచి. ఆ ఇగ ఆ ఇంగ ఇంగా ఇప్పుడిప్పుడే ఒక ఇంగా ఫీడింగ్ కూడా అయిపోతు తది కదా ఇంగ అవసరంలేదులే. మనకి ఎట్లా నచ్చితే, అట్లా కుట్టించుకోవాలి అని.
అవునవునండి ఫీడింగ్ చెస్తురా ఇంకా?
ఆ రీసెంట్గానే కదా వన్ ఇయర్ అయిపోయింది.
ఆహా ఓకే అండి. నేను కూడా ఇప్పుడు, టైలరింగ్ నేర్చుకుందామని చూస్తున్నానండి కానీ వీలవ్వట్లేదు.
మ్
ఒక మిషన్ కాస్ట్ ఎంత ఉంటదండి?
మిషిన్ కాస్ట్ టెన్ తౌసండ్ అండి ఇగా ఖచ్చితంగా.
ఖచ్చితంగా టెన్ థౌజండ? ఓకే టెన్ టు ఫిఫ్టీన్ ఓకే గాని, మంచిగుండాలి. క్వాలిటీ బాగుండాలి.
ఆ క్వాలిటీ బాగుంటది టెనూ తౌసన్ షీలా తీసుకోండి. ఆ తర్వాత అవునండి ఎవరిదైనా షీలానే ఉంటాది కమల్ షీలా తీసుకోండి తర్వాత యూట్యూబ్ లో చూసి కుడుతున్నారండి మా ఇంటి పక్కన వాళ్ళు గిట్ల కానీ నాకు. టైం లేదు ఇంగా బాబు ఉన్నాడు అనేసి లైట్ తీసుకుంటున్నా
అవును అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను
క్క బ్లౌజులు ఈజీ అండి మన ఆ బ్లౌజుల్లగా అతుకులు ఏమి ఉండవు కదా
అవునవును
మ్మ్ ఈజీగానే ఉంటాయి
నేర్చుకోవాలండి ఇంకా నేను కూడా ఎవరైనా నేర్పిస్తే బాగుండుగాని ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు ప్లస్ యూట్యూబ్ లో చూసి నేర్చుకో కొందామని వెయిట్ చేస్తున్నాను మా అత్తయ్య అన్నారు మిషిన్ కొనుక్కుందువు అనేసి అన్నారు
ఆమె కొనిస్తాదండీ మీరే కొనుక్కోవాలా
మా అత్తయ్యే కొనిస్తాదండి.
ఆ గ్రేటే వాళ్లే వాళ్లే ఏమనరా మరి మీ పెద్ద మీ పెద్ద బావ వాళ్ళు
వాళ్ళకి తెలియదు కాదండి మనకి ఇచ్చేది వాళ్ళకి తెలుస్తాద
ఆ అట్ల అయితే పర్లేదు కొన్ని కొన్ని అట్లా కనిపెడితే పర్లే. వాళ్లు జాబర్స్ కదా మీరు కూడా ఏదో ఒకటి సెటిల్ అవ్వాలని ము వాళ్ళ బాధ
వాళ్ళు జాబర్స్ అంటే మా సారు వాళ్ళకి చాలా చేసారు బిఫోర్ మ్యారేజ్ అవన్నీ ఇప్పుడు. కౌంట్ చెయ్యారు కాదండి వీళ్ళమో అప్పటి నుంచి కష్టపడుతుండు అనేసి వీళ్ళ అంటు న్నారు అది వాళ్ళకు తెలీదు గదా ఏముంది నిన్నొచ్చిన కోడళ్ళం ఏమంటాం మనం అందుక కే ఇంగా మా సార్ కి చెప్తున్నాము చెయ్యి ఏదో ఒకటి అని వాళ్ళు కొంచెం మనీ ఇస్తుర్రు ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఫోర్ ల్యాక్స్ ఇస్తారంట వాళ్ళే మళ్ళీ మళ్ళీ వరి పంట వరకి మళ్ళీ ఒక టూ టూ త్రీ ల్యాక్స్ ఇస్తారు
ఆహ అంటే ఇప్పుడు ఏంచేస్తున్నరండి బావగా
ఆ ఏంటంటే ఆ ఏమంటారు మెకానిక్ వర్క్ అండి
ఆహా అంటే అది షాప్ ఉంది అది కాక ఫోర్ ల్యాక్స్ అప్పుడు ఇస్తారంట ఇప్పుడు త్రీ ఇస్తారు అంటానా
ఆ ఆ అవునండి ఎందుకంటే తను అటు ఫార్. ఫార్మింగ్ కూడ చేస్తారు కదా సో ఇస్తారు
ఆహా ఇప్పుడు అది కూడా చూసుకుంటాడు అన్నట్ట తిను
ఆ చూస్కుంటారండి ఇగా నాటప్పుడు వెళ్ళడం రావడం అంటే మా బావ వాళ్ళు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇ ఇచ్చారంటండి వాళ్ళకి ఫోర్ ల్యాక్సో త్రీ లాక్సో ఇచ్చారంట అప్పుడు నైన్ ఇయర్స్ బ్యాక్ అది
ఆహా
అప్పటి నుంచెల్లి ఇప్పటికి ఇంట్రెస్ట్ ఎంత అయితదండి ఒక ఫోర్ లాక్స్ కి
అవునండి బాగాయితది
ఉ సో మాకు కూడా అవే ఫోర్ లాక్స్ ఇస్తారు
ఉ హు హౌస్ ఎం ఇవ్వరా ఇంకా మీకు
మాకు చెప్పలేం ఇంగ అది పెండింగ్ హౌజ్ ఇవ్వరు కాకపోతే మాకు ఇక్కడ ఫ్లాట్ ఏదో ఒకటిటైతే కొనిస్తారు
అదే ఒక టెన్ లాక్స్ లో లేపో పోతే ఏదో ఒకటి చూపియడం పొత్తులు ఉన్నది ఇది మీరే తీసుకోండి అని చెప్పడం
ఆ ఆ
ఫ్లాట్స్ ఉన్నాయండి మీకు మరి
ఫ్లాట్స్ లేవండి తీసుకోవాలి
ఉ హు అంటే మీరు ఫ్లాట్స్ ఉ అదే అదే
ఊ
అంటే ఇప్పుడు మీరు ఆ ఇప్పుడు బావగారు చేసే డబ్బు ఉంది కదా జాబ్ డబ్బు
ఆ ఆ
ఫ్లాట్స్ లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ మీద నేనా
గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తామండి కొంచము ఇంట్రెస్ట్కి ఇయడం ఆ అంటే నెల నెలది ఇంట్రెస్ట్ టిస్స్తారు చూడండి వాళ్ళకి ఇచ్చి అట్లా ఇంకో చిట్టీ వేయడం అదా
ఊ
అట్లా అయితే మనకి అమౌంట్ పెరుగుతాయి ప్లస్ కొంచెం సేవింగ్స్ ఉంటాయి కదా అని
ఆ అయితే నిన్న అన్నారు కదా గోల్డ్ తీసుకుంటాము అ ఇలా సిక్స్ సిక్స్త్ క్లాస్ అంటే బాగా అయితదండి డబ్బు ఒక టెన్ టెన్ లాక్సే అయితది
ఆ టెన్ లాక్స్ అయితదండి
అదే నేను అంటే మీరు ఇన్వెస్ట్ అంటే ఓన్లీ గోల్డ్ మీనే ఇన్వెస్ట్ చేస్తున్నారా అని డౌట్ వచ్చింది నాకు
లేదండి లేదండి గోల్డ్ మీద అంత ఇన్వెస్ట్ చేయలేమని అంటే బావ చిట్టీ ఎస్తడండి ఇంకో ఫైవ్ ల్యాక్స్ చిట్టీ ఎస్తున్నారు ఫైవ్ టు సిక్స్ లాక్స్ టున్నారు మొత్తానికయితే ఆ చిట్టి అమౌంట్ ఫైవ్ లాక్స్ చిట్టీ అయితే థర్టీ మంత్స్ అండి
ఆహా థర్టీ మంత్స్ ఎంత కట్టాలి
థర్టీన్ థౌజండ్ పర్ మంత్
థర్టీన్ తౌసండా
ఉ ఉ థర్టీన్ థౌజండ్ కడితే మన థర్టీ మంత్స్ కి ఫైవ్ లాక్స్ ఇస్తారు ఇంగా ఫైవ్ లాక్స్ తో ఆ బాగుందండి ఇంతకు ముందు టూ లాక్స్ టూ లాక్స్ ఇస్తే అవి అప్పుడు బాబు బర్త్ డే కనీ తర్వాత ఇంకా పర్సనల్ యూజెస్ కి అయిపోయినాయి ఇంగా ఏమంటారు ఇప్పుడు ఎసేవి ఏమన్నా సేవింగ్స్ అన్నా లేదంటే ఫ్లాట్ అన్నా తీసుకుందామని చూస్తున్నామండి కొన్ని ఇంట్రెస్ట్ కిచ్చినవి ఉండే
ఎంతొస్తాయండి మరి బావగారు
అవి చెప్పలేమండి మనం అంటే ఆ రోజు రోజుది కదండి మనము కౌ చేకోలేం కదా అంటే ఖర్చులు ఎప్పటి ఖర్చులు అప్పటికి దాసి పెట్టుకోవడము లేదంటే అట్లా మీరేం చేస్తురండి,
మా హస్బెండ్ కరెంట్ డిపార్ట్మెంట్ అండి ఇంకా సేవింగ్స్ అంటే మా మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది, అంతకుముందు ముందు ఒక తాను సొంతంగా ఒక ఫ్లాట్ తీసుకున్నారంట తొర్రూర్ లో
ఓకే
ఆ ఇప్పుడు అంటే అత్తయ్య వాళ్ళకి కూడా ఉన్నాయి టూ ఫ్లాట్స్ ఉన్నాయి వేరు వేరు
ఉ
రీసెంట్ గా నా మ్యారేజ్ అయినా కానుంచి మేము ఒక సిక్స్ అండ్ హఫ్ స్లాక్స్ తో మా ఊర్లోని మా ఊరు కూడా బాగా డెవలప్ అయింది తొర్రూర్ కి చాలా దగ్గర జస్ట్ ఒక గాలి అంత కొంత దూరమే ఉంటది అయితే కొంచెం ఆ కొంచెం రోడ్డు కనేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లాట్స్ చేసి అక్కడ తీసుకున్నాం రీసెంట్ గా ఒక ఫ్లాట్
ఎంత పడిందండి కాస్ట్
ఆ క్యాస్ట్ సిక్స్ ఫైవ్ అండి మొత్తం ఇక రిజిస్ట్రేషన్ తో సిక్స్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ ఫిఫిటీ తౌజండ్ అవునండి కొంచెం తనకు అర్జెంట్ ఉండేనంట వాళ్ళకి ఎవరికో హెల్త్ బాలేదంటే తన అమ్ముకున్నాడు, వేరే ఊరు అతాను
ఆహా ఓకే చాలా తక్కువ పడింది,
అవునండి మంచిగానే వచ్చింది. అంటే హండ్రెడ్ హండ్రెడ్ కేర్స్ అన్నట్టు హండ్రెడ్ అండి
హండ్రె గజసా ఓకే చాలా తక్కువకు వచ్చింది రీజనబుల్,
అవునండి ఇంకా పాప ఉంది కదా యూజ్ అవుతదాని ఇంకొక టూ త్రీ లాక్స్ ఉన్నాయండి అంతే మా దగ్గర ఇంకెమి ఎక్కులేవు
ఒకే మీ తోటి కోడలు వాళ్ు ఎక్కడ ఉంటారండి,
వాళ్ళు సంగారెడ్డి సైడ్ అండి
ఆహా ఇద్దరు జాబర్స్ఎన
లేదు లేదు ఓన్లీ బావ చేస్తారు అక్కయ ఇంట్లోనే
అచ్చా ఓకే ఏం జాబ్ అండి సాఫ్ట్వేరా
ఆ లేదండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటి క్యాంపస్ లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు,
ఓకే
ఇగా సాఫ్ట్వేర్ లాగానే
నాన్ టీచింగ్ నాన్ టీచింగ్
ఆహా ఓకే
బాగుందండి చిట్టి ఇది మంచి ఇంట్రెస్టింగ్ అని ది ఫైవ్ ల్యాక్స్ అంటే ఉం
ఇంకో టు వెల్వ్ మంత్స్ ఇంకో వన్ ఇయర్ కట్టాలండి అంతే అయిపోతది ఇగ
అవునా మీకు నమ్మకమేయినా అండి మరి వాళ్ళు
ఆ నమ్మకమే అండి మా ఊరాయనే అంటే మా హస్బెండ్ వాళ్ల ఫ్రెండ్
ఇప్పుడు మాలాంటి వాళ్ళు చె చెప్తే మరి కట్టిస్తారా మీరు
ఆ కట్టిస్తామండి అడగాలి ఇంగా వాళ్ళని మళ్ళీ స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఒక థర్టీ మెంబర్స్ అయితే అట్లా చేస్తారు కదా అప్పుడు మనం చెప్తే మన నేమ్ రాసుకుంటాడు ఆయన
అవునా
ఉం
ఓకే అండి మరి
ఓకే అండి